అదే
హలో అండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఇంట్లో అంతా బాగున్నారా
అందరు బాగున్నారండి
ఆ ఈ టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట కదండి
ఆ అవునండి జరిగాయి ఆ జరుగుతున్నాయి ఇంకా అవును మొన్నటి వరకి ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి
ఆ నాకు ఈ రోజు తెలిసింది టెన్త్ ఎగ్జామ్ స్టార్ట్ ర్ట్ అయ్యాయి అని చెప్పేసి థర్టీన్త్ కి స్టార్ట్ అయ్యాయి అంట ఇంకా మా ఇంటి ముందు ఆవిడ వచ్చేసి ఇలా థర్టీన్ కి స్టార్ట్ అయ్యాయి ఎంత ఎగ్జామ్స్ ఆ అది వన్ మంత్ జరుగుతున్నా ఈసారి అసలు ఎప్పుడు లేదు ఇలా అని అనింది అదేంటండి వన్ మంత్ జరగలేము అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది
అ హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మాట్లాడండి అదే మిమ్మల్ని కనుపుకుందామని చేసా నిజమేనా అని
అవునవును జరుగుతున్నాయి మీ చుట్టుపక్కల ఎవరి పిల్లలేరా అండి
ఆ మా ఇంటి ముందు ఒక పాప ఉందండి ఆ పాప రాస్తుంది టెన్త్ ఎగ్జామ్స్ కానీ వన్ మంత్ పెట్టారంట వన్ మంత్ అంటే ఇప్పుడు ఆ మార్చ థర్టీన్త్ కి స్టార్ట్ అయ్యాయింట ఏప్రిల్ సిక్స్టీన్త్ కి ఎండ్ అవుతున్నాయంట
అవునవును మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చాయి
గజ ఫోర్ డేస్
మాక్సిమం రావు మాక్సిమం హాలిడేస్ ఉంటే ఇస్తారు లేదంటే ఒక వన్ డే గ్యాప్ ఇస్తారు అంతే మాక్సిమం ఫోర్ డేస్ వచ్చి
ఆ మా టైమ్ లో కూడా ఎలా ఉండేనంటే ఆ ఆల్టర్నేటివ్ డేస్ ఉండేది ఇంకా అది కాకుండా డైలీ ఉండేది అంటే ఈ రోజు తెలుగు జరిగిన హిందీ ఉండ ఆ టూ టూ పేపర్స్ ఉండేవిద అప్పుడైతే మా ఆ టై లో పేపర్ వన్ పేపర్ టూ మీకు అలాగే ఉన్నాయి
ఈ మెలూర్ లేదా మా అప్పుడు వన్ పేపరే అండి అంటే మా లాస్ట్ బ్యాచ్ వరకి టూ పేపర్స్ మా బ్యాచ్ లేవు లేవు అండి
అవునా మీ టై లో ఎలా ఉండేది
అంటే మా లాస్ట్ బ్యాచ్ మా సీనియర్స్ వరకి టూ పేపర్స్ ఉండేవి మా బ్యాచ్ కొచ్చేస్ వరకి సింగిల్ పేపరే
అవునావును
ఏ చిత్రకుంట ఎలా రాస్తుందంటండి
ఆ అంటే కొంచెం టెన్షన్ పడుతుందంట పాప ఎగ్జామ్ ఎగ్జామ్కిి కూడా అందులోన ఫోర్ డేస్ రావడం తోటి కొంచం వాళ్ళకి ఆ ఎక్కువ టెన్షన్ అవుతుంది అనమాట లైక్ ఇవాళ అయిపోయిన ఎగ్జామ్ అని అంటే రేపు గ్యాప్ వచ్చేసి మ మళ్ ఎల్లుం ఎగ్జామ్ ఉందంటే రేపు అంత కూర్చొని చదువుతారు కదా ఫోర్ డేస్ గ్యాప్ రావడంతో ఆ ఆ రేపు ఉంది కదా చౌదాంలే రేపు ఉంది కదా చదువుదాంలే అని చెప్పేసి కొంచెం డిలే ఎక్కువ చేస్తారు పిల్లలు
అవునవును
ఊహ్మ్ హ్మ్
అప్పుడు మాక్సిమం మార్క్ సిస్టమ్ ఉండే, మళ్ళీ గ్రేడ్ సిస్టమ్ కి చేంజ్ చేశారు. మొన్నటి వరకి కూడా మళ్ళీ మార్క్స్ స్ స్టమ్ తీసుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు గ్రేట్ సిస్టమ్ తీసుకొచ్చారు.
ఓకే మా టైమ్ లో నయితే మార్క్స యేనండి, గ్రేడింగ్ ఏమి లేదు.
మా
అంటే ఎలా ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఆ
అంటే పాయింట్స్ ఉంటాయన్నమాట, టెన్ పాయింట్స్ కి
ఓకే
హ్మ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ వన్ నైన్ పాయింటు నాకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయండి
ఓ గుడ్ బాగా చదువుతారు అయితే
హా
ఆ మీ కోడింగ్ లాంగ్వేజ్ లోని మాట్లాడాలి అంటే ఆ నాకు అంటే మా మార్క్స్ సిస్ స్టమ్ అప్పుడైతే నాకొచ్చింది ఎయిట్ పాయింట్స్
ఓకే నేను
తెలుగు అయితే చాలా టఫ్ అం పిచ్చేవి నాకు ఆ హిం దీ అండ్ ఇంగ్లీష్ అయితే బా రాసేదాన్ని.
ఓకే అండ్ ఎక్కువగా సోషల్ అండ్ ఇంగ్లీష్ బాగా రాసేదాన్ని, అఫ్ కోర్స్ హిందీ కూడా తెలుగు కొంచెం తక్కువ హిందీ ఇంగ్లీష్ ఆ సోషల్ ఎక్కువగా రాసేదాన్ని భయం లేదు అని చెప్పలేను అలా అని ఉందని చెప్పలేను, బట్ హా కొంచెం ఉంది.
ఓకే ఏం తీస్
ఆ ఎం పీ సీ తీసుకున్నానండి.
నువ్వు అంటే మీరు మ్యాథ్స్ ఓకే చేయగలుగుతారు నేనైతే అంద్ భయపడి ఎంత భయపడ్డానంటే నేను ఎం పీ సీ తీసుకోకుండా బై పీ సి తీసేసుకని ఎంత భయపడ్డాను?
ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఇంటర్కొచ్చే సరికి ఎం పీ సీ లేదంటే బై పీ సి తీసుకుంటున్నారు జస్ బికాస్ ఆఫ్ ఐ ఐ టి అండ్ నీ ట్ మిగతా అవును మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ అవును మా టైంలో కూడా అలానే ఉన్నారు ఎవరు చూసినా ఐఐటి రావాలి అండ్ నీట్ రావాలి అని చెప్పేసి ఎంపీసీ తీసుకునే వాళ్ళు బైపీసీ తీసుకునే వాళ్ళు సిఈసి ఎంఈసి హెచ్ఈసి అంతగా పట్టించుకునేది వాళ్ళు కాదు అండ్ లైక్ డిగ్రేడ్ చేసే వాళ్ళు ఆ సచ్ టైప్ ఆఫ్ నో కోర్సెస్ ని తే ఆ రాసానండి
ఓకే
యాక్చువల్లీ మోస్ట్లీ నాకు చేయి ఇంట్రెస్ట్ లేదు బట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ఇచ్చాను మందే
మీకు
ఏంటండి హలో
మళ వినిపిస్తుందా ఎంసెట్ ఉందా అండి మీకు
ఆ ఉందండి ఎంసెట్ కాదు ఎ ఎంసెట్ ఉంది
ఎంసెట్ ఎప్సెట్
ఎంసెడ్ ని ఎఫసెడ్ క చేంజ్ చేసారు యాక్చువల్లీ
అవునా అదే మీరు మాట్లాడంతో కొంచెం డిలే అవుతుంటే నాకు డౌట్ వచ్చింది
ఆ కొంచెం యాక్చువల్ కఫ్ ఉంది నాకు అందుకని కొంచెం డిలే అవుతుంది
హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది కదా ఓకే ఓకే ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది కోర్సు నేను వచ్చేసి టీచింగ్ చేస్తానండి
ఓకే ఏం తీసుకున్నారు గ్రాడ్యుయేషన్ లో
నాది గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇంకా సైన్స్ డిపార్ట్మెం మట్ కెమిస్ట్రీ అనమాట అలా అని చెప్పేసి నాకేదో కెమిస్ట్రీ ఎక్కువ వస్తుందని అనుకోవద్దు
ఓకే
లెటర్ ఆన్ పీజీ చేశాను తర్వాత డిప్లొమా చేశాను ఇంకా ఇప్పుడు స్కూల్ పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను సో వాళ్ళు పేరెంట్స్ అందరు కూడా మోస్ట్లీ ఇదే సబ్ ఉంటారు మా పిల్లలు నెక్స్ట్ టైం చేయిచాలి టెన్త్ అయిపోతుంది
అవును మోస్ట్లీ పిల్లలు ఎంత ప్రెషర్ గా చదువుతున్నారు అనేది ఆ మక్సిమం అంత ఇంపార్టెన్స్ యనో ఎక్కువగా పట్టించుకోట్లేదు ఎక్కువగా మార్క్స్ మీద ఫో ఫక చేస్తున్నారు సీచ్ మీద ఫోకస్ చేస్తున్నారు
ఓకే సో అలాంటి టైమ్ లో ఉంటా ఆ ఆ ప్రెషర్ ముంగా ఏమనిపించిద్దం స్టూడెంట్స్ కి మీకేమన్నా ఐడియా ఉంటా అంటే మీరు చల్లిగానే తీస్ చేసారు
అవును ప్రెషర్ నార్మల్ గా ఉండదు యాక్చులీ
ఆ
లైక్ హెడ్క్ గా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు చదవాలనిపిస్తుంది అయినా చదవలేకపోతాము లైక్ రేపటి ఎగ్జామ్స్ గురించి కానీ రేపు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటది మా పేరెంట్స్ ఏమంటారు బయట ఎలా ఉంటుంది మా ఇమేజ్ అని చెప్పేసి థాట్
అంటే బేస్డ్ ఆన్ మార్క్స్ ఎస్పెక్ట్ మిస్ అవు ఉందేమో అని చెప్పేసి
ఎస్పెషలీ దాన్ని బాగా పట్టుకొని ఉంటారు బికాజ్ స ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయంటే మోస్ట్లీ మీ అబ్బాయికి ఎంత వచ్చాయి మీ అమ్మాయికి ఎంత వచ్చాయి మీ అమ్మాయి ఏం చేస్తుంది మీ అబ్బాయి ఏం చేస్తున్నారు ఎలా రాస్తారు ఎగ్జామ్స్ వస్తాయ రావా ఎంత వస్త న్నాయి ఖచ్చితంగా జరుగు సో ఆ పర్టికులర్ టైమ్ లో ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఆ ఒక చెప్ప తగిన మార్క్స్ కానీ ఆ స్టేజ్ లో ఉండాలి
ఓకే
బ
ఆ టైమ్ లో ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ మార్క్స్ దగ్గరి కూడా కొంచము స్కోరింగ్ తగ్గడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది
అవునవును కొంచెం డిప్రెషన్ లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ది సేమ్ టైమ్
డిప్రెషన్ అంటే గుర్తొచ్చిందండి మా ఇంటి ముందు పాప కూడా తను ఎగ్జామ్స్ స రాంగలైతే పోత న వ చెప్పేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా చాలా డిప్రెషన్ లో ఉండేది చాలా భయం పెట్టుకునింది నా అమ్మాయి కూడా టెన్త్ ఎగ్జామ్స్ కి బికాస్ ఆఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇప్పుడు మీేరు జొప్పినట్లే ఒక ప్రస్టేజ్ ఇష్యూ అని సో ఎక్కువ రావాలి అని ప్రెషర్ చేయడం వల్ల కానీ
అ అవును అలా ప్రెషర్ పెట్టడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయలేరు అప్పుడు వాళ్ళ కాన్సన్ంట్రేషన్ ఫోకస్ అనేది వాళ్ళ మీద కంటే ఎక్కువగా బయట వాళ్ళ ఏమనుకుంటారో అన్న విషయం మీద ఎక్కువగా ఉంటుంది
ఓకే
అ సో ఎక్కువగా ఫోకస్ చేయలేరు చదవలేరు అండ్. ఏంటండి
డీల్ వచ్చుంటారు దీన్ని
ఎంత ప్రెషాడ్ గా ఉన్నా కూడా కంట్రోలింగ్ అనేది ఉండాలి దన్ని ఎక్కువగా సీరియస్ తీసుకోకూడదు
ఓకే ఓకే కన్సిడర్ చేస్తా మేడం ఇలాంటి పాయింట్స్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసి నేను కూడా పిల్లలకి మంచిగా ఉండేలాగా ట్రై చేస్తాను
అప్పుడు టీచర్స్ కూడా కొంచెం పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది
మా స్కూల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తామ అండి మా స్కూల్ లోన అయితే అన్ని ప్రొవైడ్ చేస్తాము నేను చెప్తాను
అండ్ మోస్ట్లీ ఇప్పుడున్న స్కూల్స్ అయితే మాక్సిమం ఒక టెన్ అవర్స్ ఒక నైన్ అవర్స్ సపోజ్ ఒక నైన్ థర్టీ నుంచి ఫోర్ ఫోర్ థర్టీ వరకి స్కూల్ ఉంది అనింటే మాక్సిమం క్లాస్ లోనే కూర్చోబట్ చెప్తున్నారు లైక్ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఎక్కడం కంటే ముందు వల్ల దాన్ని ఆడ్ చేసి రాస్తున్నార.
ఓకే ఓకే మేడం థాంక్యూ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫో ఇన్ఫర్మేషన్
యా థ్యాంక్ యూ మ్యామ్ మీ కూడా